హలో ఆ బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేత్రునారు
ఏం చేయలేదు గానీ ఆ ఇప్పుడే ఫుడ్ తిన్నాము అలా అరగడం కోసం అ బయట తీరు
అవునండి మీరేదో మొన్న అదేందు పాలసీ గురించి చెప్పారు ఇక్కడ అవునండి ఇప్పుడు నా కో ఒకటి ఇడ మీరు చెప్దామని మర్చిపోయాను మీకైతే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఏమన్నా వేసుకుంటున్నారా అండి
అవునండి టర్మన్స్స్ ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా తీసుకోవాలండి
దాని వల్ల ఏం బెనిఫిట్స్ అది నాకు కొంచం క్లారిటీ ఇవ్వండి నేన్ కూడా వేసుకొని మరి
ఆ జనరల్గా ఇన్సూరెన్స్ అనేది మనము టూ టైప్ ఉంటాయండి ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరన్స్ లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏజ్ ని బట్టి అమౌంట్ ఎక్కువ పెరిగిపోతుంది
ఉమ్
అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కొత్తగా వచ్చింది టర్మ్ ఇన్సూరెన్స్ అది జనరల్ గా ఏమంటే సల్రీడ్ ఎంప్లాయీస్ కి వర్కడ్ వర్కడ్ ఎంప్లాయీస్ మాత్ర త్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్త్
ఓహు
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ తక్కువ
పోత పిల్లలు ఉన్నారులేండి ఓకేనా అండి ఆ చెప్పండి
ఆ ఇప్పుడ వినపడట్లే లేదండి ఆ అంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ కవరేజ్ ఇస్తారు ఈ మధ్యలోగాని ఏదాన్నా కాని అయ్యిందంటే ఆ పర్సన్ కి అంత డబ్బు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చేస్తారంండి
ఓకే అండి ఏది జరిగినా కూడా సర అంటారా ఎంత వరకు వస్తుందండి అన్ని కలిపి
సన్ను ముపైవేలూ సంపాదిస్తున్నాడా
మ్
అతను ఒకవేళ ఏదన్నా అయ్యిందంటే పాపం అతను చనిపోయాడంటే మలి తర్వాత ఫ్యామిలీని చూసుకోవడానికి ఎవరు లేరు కదండి అది ఈ అమౌంట్ వాళ్ళకి భరోసానిస్తుందండి
అవునండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో అయితే
అవును ఆర్థికంగా చాలా
అవునండి ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అవకుండా టర్మ్ ఇన్సూరెస్ వెయడం వల్ల ఫ్యూ ఫ్యూచర్లో వాళ్ళకి చాన బెనిఫిట్స్ వస్తాయి ఆ అదేనండి చన బెస్ట్ పాలసీ అనేది ఆ కూర్చోండి ఇద అయితే
మరి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మీ మీ మీరు ఏమనా తీసుకున్నారా
అది తీసుకుందాం అనుకుున్నాం అండి దాని గురించి అంతగా తెలిదు సో మేము మీరు ఏసారు అని తెలు
ఆ మరి కంపెనీవేవి తీసుకుంటారంటే ఫస్ట్ మీరు ఎక్కువగా ఆ దాన్ని ఏమంటారంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుందండి
అవునండి ఓకేనండి
రేషియో ఎక్కువగా ఏదైతే ఉంటుందో అది తీసుకోండి ఇంకోొటి పర్సన్ కి ఎంత ఇస్తున్నారు ఎంత మంది ఎంత మందిలో ఎంత మందికి ఇస్తున్నారు ఆయన్ని చూసు కోండి చూసుకొని ఒక ఒక మంచి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోని నేనైతే యాక్సెస్ ఆ మ్యాక్స్ అయితే తీసేసుకున్నాను
మీరండి
అవునండి మరి మీర ఏది తీసుకోవాల అనేది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవ
మా హస్బెండ్ ఎంక్వయిరీ చెయ్యమని చెప్తానండి తప్పకుండా
ఆ చెప్పాలండి
అవునండి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా ఏదో మెటర్నిటీ తీసుకోవచ్చు కదండి అది ఏమన్నా తెలుసా మీకేమన్నా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కండి
ఆ
మీటర్నేటి ద్వారా ఏమైనా తీసుకోవచ్చా
అది వాళ్ళకి సపరేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో అలాంటివి తీసుకోవచ్చండి టర్మ్ ఇన్సూరెన్స్ పనికిరాదు ఆ తీసుకున్నాను మా వైఫ్ తీసుకున్నాను అది స్టార్ ఉమెన్ కేర్ అని చె ఆ పాలసీ తీసుకున్నాను మెటర్నిటీకి వాళ్ళు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇస్తారంట
ఓకే వాళ్లే ఇస్తారా
వాళ్ళే ఇస్తారంట యాభై లక్షల వరకు కవరేజు
మ్
ఈ యాభై లక్షల వరకు ఎటువంటి ఇవైనా సరే
మ్ అవునండి నాకు ఇంకో డౌట్ వచ్చిందండి ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటుంది కదా తన డెలివరీ అయిపోయి డెలివరీ అయిపోతుంది కదా
అవునండి
తర్వాత అయినా కూడా పాలసీ కట్టుకుంటూ ఉండాలండి
ఆ మరి మీ ఇష్టం అండి మరి కవరేజ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్ట్ కన్నిన తర్వాత బాబో పాప పుట్టిన తర్వాత వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కవరేజ్ ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జామ్ పుల్ మీరు కోటి రూపాయలు తీసుకుని అంటే వారు కవర్ అయిపోతుంది వాళ్ళకి చిన్న వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా వాటి ద్వారా చూపించుకోవచ్చండి
ఉహు
అవునండి అదో ఒక భరో భరోసా లాగండి
అంటే మంతలీ ఏమన్నా కట్టుకోవాల్ల ఇయర్లి ఉ కోవాలండి మీరు ఎలా కడుతున్నారు అండి
మేమోచ్చి
మ్మ్
ఆ మంత్ మంత్లీ తీసుకున్నానండి
ఓకెనా అంటే మీరు అంటే ట్వల్వ్ మంత్స్ కి ఏదన్నా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ లాగా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా తీసుకుంటారా అండి
ఆ అంటే ఒకసారి ఫ్రీగా టెస్ట్లు చేస్తారండి ఒక త్రీ థౌజండ్ వరకు అప్ టు అడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాటిలో తెలుస్తుంది టెస్ట్లు చేసుకోవచ్చు
మ్మ్ అవునండి ఇంకొ క్వశన్ అడగాల్ల అనుకుంటున్నాను ఇప్పుడు మీ వైప్ కి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అవుతుంది కదా తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా
ఆ కంటిన్యూ చేస్తానండి కొంతవరకు కంటిన్యూ చేస్తాను మరి తర్వాత బడ్జెట్న్ బట్టి చూసుకోవాలండి
మ్మ్ ఓకే నండి అంటే పిల్లలకి వ్యాక్సిన్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదండి అవి
వ్యాక్సిన్ ప్రస్తుతానికి ఇస్తాన్నారు తర్వాత ఏందోని తెలియదు నాకు క్లారిటీ లేదు
ఉహు చెప్పాలి హ్మ్ ఇంకా అండి అంటే ఈ మధ్య ఇప్పుడు పాల్చీలు పాలసీలు వేసుకోవడం చాలా ముఖ్యమండి మన జీవితంలో ఖచ్చితాంగా ఓ పాలిసీ అనేది కంపల్సరి ఉండాలి
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఒక ఇంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్
అవునండి పాలసీల ద్వారానే అప్పుడు కుటుంబం రోడ్డు మీద పడుకుండ ఉంటుందండి
అవునండి అంటే లక్షల లక్షలు హాస్పిట్ల బిల్లులు బిల్లులు కట్టలేం కదండి
మ్మ్
హాస్పిటల్కి పోతే వాళ్ళు ఓ దాంచి వాదిలేస్తారండి
అవునండి అది కూడా నిజమే వొళ్ళు హాస్పిటల్ కి పోతే ఎన్నో
అన్ని లక్షలు మనం ఖర్చు పెట్టాలి అంటే కనీసం మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే అండి
అవునండి
దారుణంగా హాస్పిటల్స్ వసూలు చేస్ యండి దారుణాతి దారుణంగా
సమాధానం కూడా కరెక్ట్ గానే ఇవ్వ కరెక్ట్ గానే ఇవ్వరండి ఏం చేద్దాం
అవునండి డాక్టర్లకి ఆశ ఎక్కువైపోయింది దాని వల్ల వాళ్ళు మరి ఏందో ఇలా చేస్తున్నారు ఎక్కువ ఫీజులు ఎక్కువ బిల్లులు వేసేస్తున్నారు పాపం సాధారణమైన మధ్య తరగతి వ్యక్తులు ఎలా బతక బతుక లో తెలియట్లేదు ఇంక దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే మరి పాలసీలు తీసుకు పోటమే
హు అది ఇవ్వకుండా ఇక్కడ అదేంది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూరగాయలు కానివ్వండి పెట్రోల్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ప్రతి ఒక్కటి రేడ్ పెరుగుతునే పెరుగుతున్నా
అవునండి ఇన్ఫ్లేషన్ వార్స్ వల్ల కూడా పెరుగుతుందండి ఈ మధ్య మీరు విన్నారో లేదో ఇరాను ఇజ్రాయల్ అమెరికా కొన్ని గల్ఫ్ దేశాలు యుద్ధలో దిగి యుద్ధం చేసుకుంటున్నారు
అవునండి
సమస్యలు కూడా వాటి వల్లనే వచ్చ
హు అవునండి
ఆ తర్వాత మరి వీళ్ళు వాట్లు ఎందుకు చేసుకుంటున్నారో అనే తెలియట్లేదు గానీ అలా చేసుకోవడం వల్ల పర్యావరణానికి నష్టము రెండోది నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ కరిగిపోతాయి
అవునండి
పైగా మళ్ళీ తర్వాత వచ్చి యుద్ధం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్ల మీద పడతాయి
ఉ అవునండి మీ తమ్ముడు హాస్టల్ చేయదే మీ తమ్ముడు ఇక్కడికి హాస్టల్కి వెళ్తానని చెప్పారు వెళ్ళిపోయారా
ఆ ఈ రోజే మార్నింగ్ వెళ్లారండి నిన్న యాక్చువల్ గా నిన్న చెప్పాడు ఆ అన్ని బ్యాగులు అన్ని సర్దుకున్నాడు ఏమేం కావాలో అడిగాడు
హు
దాని అన్ని నేను స సద్దుబాటు చేశాను
ఉ సెండ్ ఆఫ్ ఇచ్చారు అయితే మీ తమ్ముడు
సర్దుబాటు చేసి నిన్నన్ని సర్దుకొని రెడీగా పెట్టేసుకున్నాడని
హు అవునండి
ఆ స్నానం చేసుకొని తర్వాత వచ్చి బ్యాగు సర్దుకొని తర్వాత వెళ్ళాడండి నేను నేను అతని జేబులో కొంత అమౌంట్ ఇచ్చాను ఏదో ఫీజు కట్టాలంటే
ఉహ్
ఆ తర్వాత బస్ ఎక్కెళ్ళడు మధ్యాహ్నం వెళ్ళాడంట మధ్యాహ్నం వాళ్ళ పన్నెండు నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు మరి కాలేజీ స్టార్ట్ అవుతుంది కదండి అందువల్ల కొన్ని కొన్ని వంటకాలు కూడా చేసున్నాము ఇంట్లో అవన్నీ ఇచ్చి పంపించాము ఆ తర్వాత వెళ్ళాడు కాలేజీ కూడా వెళ్ళాడంటే ఇందాక ఫోన్ చేశాను రీచ్ అవ్వడానికి ఎ ఐదు గంటల్లో పట్టిందంట
చాలా లాంగ్ అండి
అవునండి
ఎంత టైం పడతది
ఏందండి
ఫుడ్ అంత బాగుంటుందండి అక్కడ హాస్టల్
ఆ ఏముందండి హాస్టల్ అన్ని అంతే కదండి హాస్టల్ అన్ని లాభార్జనండి అన్ని లాభం అంటే ఎక్కువ ప్రాఫిట్లు మిగిలిపోవాలని చెప్పి నాశ రకమైన రకమైన న్న పెట్టేసి పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్త
ఇలా అయితే ఎలా అండి కష్టం కదండి పిల్లల కోపం
అవునండి కష్టమే కానీ ఏం చేస్తామండి బయట వెళ్ళి చదవాలి కదండి మనం అక్కడ ఇంటికి రెంట్ తీసుకోలేం కదా
అవునులేండి అది కూడా నిజమేని అనుకోండి అం తప్పదు కదండి బయట చదువుకున్న ఇప్పుడు కచ్చితంగా అక్కడ స్టే చేయాల్సి వస్తుంది అక్కడ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి ఆ వాతావరణాన్ని బట్టి మనం కూడా అనుకూలంగా ఉండా
అవునండి
హ్మ్
మరి వాతావరణం అంటే గుర్తొచ్చింది ఈ మధ్య సడన్ గా వర్షం పడి ఇదయ్యిందండి
హ్మ్ ఈ నెలలో అన్ని జరిగినాయండి ఇంకా
త్తానికి సల్లగా అయితే ఉంది.
ఈ నెల పెద్దదిన పెద్ద నెల అంటారు తెలుస అండి మీకు.
దేనికి పెద్ద నెలా?
చెప్తాను చూడండి ఈ మంత్ లోనే ఎండాకాలము వచ్చింది. చలులు వచ్చినాయి వానలు పడినాయి తర్వాత ఉగాది వచ్చింది తర్వాత శ్రీకృష్ న నవమి కూడా వస్తాంది తర్వాత వచ్చి వరల్డ్ వార్ జర్ రిగింది మళ్ళా వరల్డ్ కప్ గూడ మొన్న క్రికెట్ లో గెలుచుకున్నారు. తర్వాత వచ్చి గ్యాసు లు రేట్ లు పెరిగ్ పోయినై గ్యాసులు కరువై పోయినై గోల్డ్ రేటు అకస్మాత్ గోల్డ్ గూడ అకస్మాత్ గా తగ్గిపోయింది కానీ ఇంకా ఫైవ్ డేస్ మిగిలిన్నాయండ్ డి ఈ మంత్ లోనే
సరేనండి తర్వాత మాట్లాడదామండి మరి ఇంకో టాపిక్ తో
ఆ సరేనండి బాయ్ అండి.